హలో గుడ్ మార్నింగ్ అండి
వెరీ గుడ్ మార్నింగ్ అండి
ఏం చేస్తున్నారు
నేను ఇప్పుడే జస్ట్ లేచి ఫేస్ వాష్ చేసుకొని కూర్చున్నా మీరేం చేస్తున్నారు
నేను కూడా ఇప్పుడే లేచా అండి లేచి కూర్చున్న అట్ల చెప్పాలి మరి ఏంటి మరి పల్లెల్లో విశేషాలు
ఏం లేదు ఇలా బయట వచున్నాను అన్ని పక్షులు కనిపిస్తున్నాయి మంచి ప్రశాంతంగా ఉంది
కా
మీ గురించి చెప్పాలే
ఏ పట్నంలో ఏముంటదండి ఎంత సంపాయించిన, ఇగ మీలాగా పక్షులు కాదు కాని ఈ పొగలు, ట్రాఫిక్ తో విసుకొచ్చేస్తాది. అదే పల్లెటూరి లాగా ప్రశాంతతగా స్వచ్ఛమైన గాలి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి
నిజమే అండి ఇక్కడ ప్రకృతితో పాటు మంచి హెల్త్ కూడా ఉంటది అందుకే ఇప్పుడు మా ఊర్లో రైతులందరూ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు బాగా అడుగులు వేస్తున్నారు
మంచి విషయం కదండి నగరాంలో కూడా ఇప్పుడు చాలా మంది కెమికల్స్ లేకుండా న్యాచురల్ గా పండించిన కూరగాయల కే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు డిమాండ్ కూడా చాలా పెరుగుతుంది అట్లే ఈ సేంద్రీయ వ్యవసాయం వల్ల రైతులకు లాభాలు పెరుగుతాయి ఇక రాబోయే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మంచి ఆరోగ్యంగా బతుకుతే
అవును స్టార్టింగ్ లో కొంచెం డబ్బులు తక్కువనే వస్తాయి గానీ ఇప్పుడు భూమి ప్రచారం పెరిగి పంటలు బాగా వండుతున్నాయి రసాయనాలు ఎరువు ఖర్చు కూడా బాగా తప్పింది
అవునువును కాకపోతే మరి పల్లెల్లో రైతులు ఉంటారు కదా వాళ్ళకి సి కిలో ఎట్లా అమ్మాలో తెలియదు కదా మరి వాళ్ళకి కావల్సిన మార్కెంగ్ సదుపాయాలున్నాయా
ఉ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా మా ఊరి యువకుల కొందరు కలిసి ఆన్లైన్ యాప్స్ ద్వారా నేర్గా ఆర్గానిక్ కూరగాయలు నగరాలకే సప్లై చేస్తున్నారు
అవునా చాలా మంచి విషయం అండి అద్భుతం దీనివల్ల దళారుల దోపిడీ కూడా తగ్గుతుంది మంచిగ రైతులకు కూడా సరైన మద్దతు ధర దొరుకుతుంది నగర వాసులకు కూడా వాళ్ళు నమ్మే నమ్మకమైన స్వచ్ఛమైన ఆహారం కూడా దొరుకుతుంది
అవును పైగా ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల విలేజెస్లల్లా ఈ భూగర్భ జలాలు కూడా కలుషితం కా కాకుండా కాపాడుకుంటున్నాం మీము
అవునవును కానీ పట్టణంలో మొత్తం కాంట్రాక్ట్ మయం జంగిల్ అయిపోయిందండి. వర్షం పడిన భూమిలోకు చుక్క కూడ నీళ్లు పోవు మొత్తం డ్రైనేజీ లో బయటకు వచ్చేస్తుంది కొట్టుకుపోతుంది గలీజ్ ఉంటది ఇగ పచ్చదనం గురించి సంగతి తీస్తే ఒక షెట్ ఉండదు ఏముండదు మొత్తం బిల్డింగ్స్ ఏ ఉంటాయి
అయ్యో పాపం మాకైతే ఇక్కడ అట్లా అస్సలు ఉండదు ప్రతి ఇంటి చుట్టూ చెట్లు తో టలు ఉంటాయి మంచిగా పొద్దున్న లేవంగానే ఇంతకుముందు చెప్పినా కద మంచిగా పక్షులు కనిపిస్తాయ్ చాలా ప్రశాంతంగా ఉంటది మీకు ఈ అనుభూతి నగరంలో అస్సలు దొరకదు కదా
అవునవును నిజమే మేము ఉదయం లేవగానే అల్లారం శబ్దాలు బండ్ల హారన్లు ఒగులే వినాల్సి వస్తది ఇక మనసు ప్ర మానసిక ప్రశాంతత కోసం వీకెండ్లో ఈ నుంచి మళ్ళా మేము ఆడి కే పల్లెటూళ్ళకే రావల్సి వస్తది
మ్ అట్లా వస్తే మంచిదే కదా ఈ మధ్య మస్తు మంది సిటీల నుండి ఇక్కడికి వచ్చి ఆ అగ్రే టూరిజం ఎంజాయ్ చేస్తున్నారు అంటే మీకు వీకెండ్స్ ఉంటాయి కదా వీకెండ్స్ అప్పుడు ఇట్లా పొలాలలో వచ్చి గడుప్తారన్నట్టు
అవునవును మా దోస్తులు కూడా చాలా మంది పల్లెల్లో నుంచి ఈ పట్నం పా అదే పట్టణాల నుంచి పల్లెలో కొచ్చి ఒకడున్న వ్యవసాయ భూములు కొని ఆ ఈ చేలు ఉంటుంటే ఆ చేలల్లో అక్కడకొచ్చి స్వయంగా మొక్కలు నాటుతున్నారు అదొక పెద్దగా ట్రెండ్ అయిపోయింది తెలుస ఈ మధ్య
చాలా మంచి విషయం కానీ ఇట్లా ఓన్లీ వీకెండ్కో సరద కోసమో కాకుండా చదువుకున్న యూత్ అంతా మొత్తం సేంద్రీయ వ్యవసాయాన్ని వాళ్ళ కెరీర్ ఎంచుకుంటే ఇంకా బావుంటదని
ఖచ్చితంగా ఇప్పుడున్న ఇప్పుడు కంప్యూటర్ ఉద్యోగాలు చెత్తురు కదా ఆ బాగా టెన్షన్ అయిపోందండి పూరగాళ్ళకి ఆళ్ చాలా మంది అటు సైడ్ బందేసుకొని వ్యవసాయంలోకి మళ్లుతున్నారు ఆధునిక పద్ధతులతో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నరు తెలుసా
అవును వాళ్ళు డ్రోన్లు మరియు డ్రిప్ఇరిగేషన్ వాడుతూ సేంద్రీయ ఎరువులతో అద్భుతాలు సృష్టిస్తున్నారు కదా మొన్ననే వార్తలలో చూశాను నేను కూడా
అవునవును భవిష్యత్లో ఇటామి ద నేచురల్గా మంచి ఫుడ్ అనేది ఒక విలాసం కాదు కదా ప్రతి ఒక్కరికి అవసరం అయితుంది ఎందుకంటే తెలుసుకోవాలి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా ఆ ఎందుకంటే హాస్పిటల్స్ పాల్వడం కంటే మంచి ఆరోగ్యం మంచి మంచిగా ఫుడ్ తిని మంచి ఆరోగ్యం ఉ ఇంక ఇటువంటి సమస్య ఉండదు కదా
చాలా కరెక్ట్ చెప్పినవ్ మనం తినే ఆహారం మనకు మందు కావాలె కని మందులే ఆహారం లెక్క తినే సిచ్యువేషన్ రాకూడదు కదా ఆ పల్లెటూర్లో అయితే అందరికీ ఆహారమే మందిగా
అవునవును మీ మాటలు ఇంటుంటే మంచిగా పట్నం వదిలేసి ఊరికొచ్చేసి మంచి వ్యవసాయం చేసుకోవాలనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మీతోని మాట్లాడుతుంటే
తప్పకుండా రావచ్చు ఇక్కడ మా ఊరు జనాలయినా మా ఊరు ప్రకృతి అయినా అందరిని ఆహ్వానిస్తూనే ఉం టుంది మనమంతా కలిసి ప్రకృతిని కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం
అవును అవును వచ్చే వారం ఎలాగైనా మీ ఊరికొచ్చి ఆ సేంద్రియ తోటలు స్వయంగా చూడాలి అక్కడున్న రైతులను కూడా నేరుగా కలిసి వాళ్ళతోని మాట్లాడ్ తుంటే వాళ్ళ అనుభవం కూడా చాలా అర్థమే మంచిగా వినాల అనిపిస్తుంది అప్పుడు నాకు ఇంకా చాలా బా అర్థమయితది
తప్పకుండా రావచ్చు మా ఊరిలో చాలా మంది పెద్ద వయసు రైతులు కూడా ఉన్నారు వాళ్ళు ఒకప్పుడు ఎసిన పంట పద్ధతులు మళ్ళీ ఇప్పుడు టెక్నాలజీని ఎట్లా కలిపి వాడుతున్నారో నీకు చెప్తారు
ఊమ్ సరేనండి మనూర్లో కూడా ఎప్పుడు కొందరు మిద్దెల మీద ఆ కొంచెం పండిస్తురు వాళ్ళు ఉన్న చిన్న చిన్న స్పేస్లల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేత్తురు కానీ స్థలం సరిపోక ఇబ్బంది పడుతురు
ఆ అది కూడా కరెక్టే కదా పాపం చిన్న స్థలంలో వండించడం అంటే ఎట్లా సాధ్యం అయితది చెప్పు అందుకే ఈ మా పల్లెటూర్లలో ఎట్లా భూములు ఉంటాయి. కాబట్టి సిటీవాళ్ళ అందరూ దాన్ని లీజ్ కు తీసుకొని ఇక్కడ రైతులతో ఒప్పంద వ్యవసాయం చేస్తే బాగుంటుంది.
ఆ ఆ ఇది చాలా గొప్ప ఆలోచన అండి దీనివల్ల ఇక పట్నంంలో ఉన్న వారికి మంచిగా నేచురల్ ఫుడ్ దొరుకుతది అదేంవిధంగా పల్లెటూలో ఉన్న మన రైతుల పెట్టుబడి భారం కూడా తగ్గుతది
నిజమే పైగా సేంద్రయ వ్యవసాయం వైపు మారే రైతులకి మొదటి రెండు సంవత్సరాలు దిగుబడు కొద్దిగా తగ్గుతుంది. కాబట్టి ఆ సమయంలో ఇట్లా ఎవరన్నా ఫైనాన్షియల్ గా కొంచెం సపోర్ట్ గుంటే వాళ్ళకి కూడా ఎంతో ఆసరాగా ఉంటది.
అవునవును అట్నే ఈ ప్రభుత్వాలు ఉంటాయి. కదా ఇయితే ఈ వ్యవసాయం చేసే వాళ్ళకి కొంచెం రాయితీలు ఇస్తే అలాేగే కొన్ని రోజు ఉచితంగా విత్తనాలు ఇచ్చారనుకో ఇగ మనలాంటోల్లు కూడా కొంతమంది చాలా మంది ముందుకొచ్చి ఇగ మనం కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయానికి ముందుకు వస్తాం కదా
అవును కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే సేంద్రియ సర్టిఫికేషన్ ప్రాసెస్ ని సులభతరం చేస్తున్నారు. కదా దానివల్ల పంట నిజంగానే ఆర్గానిక్ ఆ కాదా అని వేరే వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు అన్నట్టు
అవునవును కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో ఎన్నో నకిలీ ఆర్గానిక్ ఉత్పత్తులు కూడా వచ్చినాయి పోయాయి కదా అసలు ఏ బ్రాండ్ ఇది అని తెలియకపోవడం తెలియకుండా కన్ఫ్యూజ్ అయిపోతుంరూ ఇలా రావడం ద్వారా ఏది స్వచ్ఛమైనదో వినియోగదారునికి తెలుసుకోనికి మంచి అవకాశంగా ఇది మారుతుంది.
ఊమ్, అందుకోసం కదా క్యుఆర్ సాంకేతికను వాడుతున్నారు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు ఏ దాని గురించి సంబంధించిన అన్ని వివరాలు వచ్చేస్తే తెలుసుకోవచ్చు అన్నట్టు
అవునవును, ఈ సాంకేతికత అనేది వ్యవసాయాన్ని ఇంతలా మారుస్తుందని అసలు నేను చిన్నప్ప నుంచి చెప్ చూపించలేద్ తెలుసా ఈ చదువుకున్న పిల్లలు పట్నం వదిలేసి పల్లెటూర్లకి రావడం వల్లే ఇది సాధ్యమైతుంది.
ఖచ్చితంగా ఒకప్పుడు వ్యవసాయం అంటే చదువు రానోళ్ళు చదువుకోని వాళ్ళు మాత్రమే చేసే పనాని అందరు అనుకునేటోళ్ళు దాని కంత వాల్యూ ఉండేది కూడా కాదు ఇప్పుడు మాత్రం వ్యవసాయం అంటే ఒక గౌరవప్రదమైన విజ్ఞానంతో కూడుకున్న రెఫరెన్స్ రంగంగా మారింది.
అవును, పల్లెలో పర్యావరణం బాగుండడానికి మరి ప్లాస్టిక్ వాడకం తక్కువ ఉండడం కూడా ఒక రీజనా లేకపోతే ఇట్నే పట్టణంలో లాగ అక్కడ కూడా కాలుష్యం పెరిగిందా
ఏ ఒకప్పట్లెక్క ఇప్పుడు పల్లెటూర్లు ఎక్కడున్నాయి చెప్పండి. ఇక్కడ కూడా ప్లాస్టిక్ వాడకం బాగానే పెరిగిపోయింది. కానీ మేమే ఇగ మా యూత్ అంతా కలిసి కొంచెం ప్లాస్టిక్ వాడొద్దని అందరికీ అవేర్నెస్ కలిపియడానికి ట్రై చేస్తున్నాను.
చాలా మంచి ప్రయత్నం అండి. మేము కూడా నేను ఇంటికెళ్ళినప్పుడు మా ఊరోళ్ళతో కూడా అదే మాట్లాడతా. కాకపోతే నగరంలో మున్సిపాలిటీ ఎంత వరకి శుభ్రం చేసినా ఇక్కడ జనాభా మస్తుం ఎక్కుంటది కదా దానీ వల్ల ఇక్కడ పెద్ద పెద్ద సమస్య కదా తెలుసా చెత్త వల్ల
అట్లాంటప్పుడు ఏం చేయాలంటే సిటీలలో ఉన్న తడి చెత్తను సహజ ఎరువులాగా తయారు చేసి దాన్ని పల్లెటూర్లలో ఉన్న రైతులకు తక్కువ ధరకి విక్రయిస్తే, ఇదొక మంచి ప్రాసెస్ లాగా నడుస్తదన్నట్టు.
అవునవును ఇట్లా తయారు చేసిన ఎరువుల్లో కూడా ఆ మంచిగా ఆర్గానిక్ ఫార్మింగ్ కు ఎంతో ఉపయోగపడతాయి. మంచి బలాన్ని కూడా ఇస్తాది దాని ద్వారా మనం రసాయన ఎరువులు కూడా తగ్గించడం ఐతుంది. పర్యావరణం కూడా మంచిగా మేలు జరుగుతది.
ఏది ఏమైనా భవిష్యత్తులో భూమిని ప్రకృతిని మనం కాపాడుకుంటేనే మనం సర్వైవ్ అవ్వగలుగుతాం దానికి పల్లెటూర్లు మళ్ళా ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగ ఇగ
అవునవును నీతో మాట్లాడినాక నా కూడా అన్పిస్తుంది ఇ డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు కదా ఈ పర్యావరణాన్ని కూడా మంచిగా కాపాడుకోవాలి మన వంతు మనం సహాయం చెయ్యాలి దాని ఇంపార్టెన్స్ ఎంత ముఖ్యమో అని నాకిప్పుడు అర్థమైంద్
చాలా సంతోషం మరి ఇట్లా జస్ట్ మాటల వరకు మాట్లాడుకోకుండా వచ్చే వారం వస్తా అంటే అప్పుడు మనం మాట్లాడుకునే అన్ని ఆచరణలో పెట్ ట్టేందుకు మొదట అడుగు వేద్దాం ఏమంటావ్?
ఖచ్చితంగా వస్తానండి నెక్స్ట్ వారం నో ప్లాన్ చేసుకొని ఈతొకల్సి స్వయంగా పొలాల్లో పనిచేస్తా అక్కడ నేళ్లతోని దాకొ కూడా చాన్రోజులు అయితుంది అళ్ల తాగే వచ్చి అనుభవం అనుభవం నాకు ఎక్స్పీరియన్స్ చేయాలనుంది మళ్ళా
చాలా సంతోషం నువ్వు ఇక్కడికి వచ్చినావనుకో మా దగ్గర నాటు విత్తనాలు ఎట్లా స్టోర్ చేసుకుంటామో నేన్ నీక్ చూప్ పిస్సా వాటితో పండే పంటలలో బాగా రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటది అన్నట్టు
అవునవును ఇప్పుడు నగరంలో మొత్తం హైబ్రిడ్ విత్తనాల చుక్కుడుకాయలు ఎక్కువైపోనాయ్ దాని వల్ల పాత రోజులకు పాత కూరగాయలు రుచులు అస్తలేవ్ సరే ఇక మళ్ళా మనం దేశీయ ఉత్పత్తుల వైపు మళ్ళాల్సి టైం వచ్చేసింది కదా
నిజమే దేశీయ రకాల విత్తనాలతో పండించిన ఆహారం తింటే మనకు ఒక్క రోగం కూడా రాదన్నట్టు పైగా మళ్ళీ వాతావరణం ఎట్లున్నా కూడా అన్నిట్ని తట్టుకొని నిలబడతాయి కాబట్టి ఏం లా నష్టం కూడా రావడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయ్
అవునవును దీని వల్ల భూమి కూడా చానా వేడెక్కుతుంది అన్ని నగరాల్లో ఎండలు మండిపోతున్నాయి అసలు సరైన సమయానికి వర్షాలు పడటం లేదు మరి పల్లెలో చెట్లు పెరగడం వల్ల ఈ ప్రభావం కొంచెమైనా తగ్గిందా మరి అక్కడ
ఇక్కడ కూడా చాలా వరకు వాతావరణంలో మార్పులు ఐతే కనిపిస్తున్నాయ్ కానీ కొంచెం చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి టెంపరేచర్స్ కూడా నార్మల్గానే ఉంటాయి మరి మీకున్నంతై తే ఉండయ్ మేము కూడా రీసెంట్ గా ఇగ మా ఊరు చుట్టూ కొన్ని చెట్లు నాటడం స్టార్ట్ చేసినాం
అద్భుతమైన ఆలోచన ఉండి మంచిగా పని చేస్తురు మీరైతే నగరంలో మొక్క నాడుమన్న కొంచెం ప్లేస్ కూడా ఉంటది కదా మొత్తానికి కాంక్రీట్ మైమైపోయింది ఈ ఫ్లాత సంస్కృతి వచ్చినప్పడ్నుంచి నుంచి అసలు ఒక కొంచెం ప్లేస్ కూడా మిగలట్లేదు
అందుకే రాబోయే రోజుల్లో వర్టికల్ ఫార్మింగ్ మరియు హైడ్రోఫోనిక్స్ వంటి పద్ధతులు సిటీస్ కి సిటీలో ఉండే వాళ్ళకి చాలా ఉపయోగపడతాయ్ ఉన్న కొంచెం ప్లేస్లన్ జస్ట్ నీళ్లను ఉపయోగించి మీరు కూరగాయలు పండించుకోవచ్చు ఇగ
అవును నేను కూడా ఇక్కడే ఈ మధ్య ఇన్నాన్ చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఉమ్ రాబయే రోజుల్లో ఇలాంటి టెక్ టెక్నాలజీ రావడం ద్వారా పల్లెల్లో ఉండే సహజ వనరులు ఉండే ఆలోచన కలిసి పర్యావరణ కూడా మంచి జరుగుతది
అవును సరిగ్గా చెప్పావ్ పల్లెటూరు నగరం అంటే ఒకదానికి ఒకటి పోటీ ఎప్పటికి కూడా కాదు రెండు కల్ ల్సి మంచిగా నడిస్తేనే బ్యాలెన్స్ అయిన హెల్తీ సమాజం స సాధ్యం అవుతుంది వచ్చేవారం నీ రాక కోసం ఎదురు చూస్తుంటాను
సరే అండి నేను నెక్స్ట్ వీక్ నేను స్టార్ట్ అయ్యేటప్పుడు అన్ని అరేంజ్ చేసుకున్నప్పుడు ముందు రోజు నీకు కాల్ చేస్తాను ఆ కల్సే అండి సరే అండి బాయ్
పద్ది